హలో హలో
ఆ వినిపిస్సుందా రా వినిపిస్సుందా అండి హలో
హలో ఆ వినిపిస్తుంది చెప్పండి అండి
ఎంత గందరగోళం గొళం వినిపిస్తుంది
మా ఇంట్లోనే ఇప్పుడే బయటకు వచ్చా
అవునా తిన్నారా
హా తిన్నాం మీరు తినార
ఆ ఇంత ముందుకి ఇతడు మాట్లాడుతుంది ఇప్పుడేతిన్నా
హ్మ్ హు ఏం కూర చేశారు
మేము కోడిగుడ్డు చారండి కోడిగుడ్డు చారు మా ఇంటి పక్క అక్క సోరకాయ పొట్టు ఎగ్ కర్రీ చేేసింది
హ్మ్ హు
హ్మ్ మీరేమి చేసారు వంట
మేము దోసకాయ చేసాం దోసకాయ మునక్కాయ
రెండు చేసారా ఒకటేనా
ఆ రెండు కలిపి చేసాం మునక్కాయ వేసి దోసకాయ
అట్లా కూడా ఏ చేస్తారనే మీరు ఇప్పుడు అట్లా చేసుకోవాలి
అట్లా కూడా చేస్తాం అంటే దోసకాయ వండేటప్పుడు ఆ మునక్కయ కూడా వేస్తాం
హ్మ్
అందరు బాగున్నారా
ఆ బాగున్నామండి మీరందరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తున్నా మీ పిల్లలు
ఏమి లేదండి ఉత్తిగనే ఉన్నాను కూర్చునాను హ్మ్ అందరు తిన్నారా మీరు
ఆ తిన్నా ఇప్పుడే జస్ట్ ఇప్పుడే తిన్నా మీరు ఫోన్ చేశారు
ఆహా మీ ఇంట్లో వాళ్ళు అందర్ తిన్నారా
హా తినం
హ్మ్ హు మీరు ఏటైనా గుడిలకి వెళ్ళారా అండి
హ్మ్
మీరు ఎటైనా గూడిళకి వెళ్ళారా అంటున్నా గుళ్లకు
గుడా
హ్మ్
మేము గుడికి వెళ్ళమండి
ఆ ఎక్కడికి వెళ్తారు మరి మీరు
మే మామూలుగా తర్ధన ఇంట్లోనే చేసుకుంటా
ప్రార్ధన ఇంట్లోనే చేసుకుంటారా అంటే బయటికి గుళ్ళలకు అట్లా బయటికినే అంటే దర్గాలకు అలా వెళ్ళారా
ఫస్ట్లో అప్పుడు వెళ్ళేవాళ్ళం కశ్మూర్ అని ఇప్పుడు యెళ్ళట్లా మావొళ్లింట్లోనే చేసుకుంటున్నా ప్రార్థన ఏదైనా ఉన్నా కూడ
కాశస్మూర్ అంటే
అంటే అది మాది ముస్లిమ్స్వి అద్ మీరు గుడిలకు అట్లా చర్చిలకు ఎట్లా వెళ్తారు మేము దానికి వెళ్లేవాళ్ళం ఫస్ట్లో ఇప్పుడు వెళ్ళట్లా
ఊహు మా దగ్గర ఇంటి దగ్గర దర్గా ఉంటదండి అక్కడ వెళ్తాం మేము దర్గా కూడా
యెల్తామ్ మేము దర్గాకి ఆ కాడ ఏమి యెళ్ళం ఇంట్లోనే ప్రర ప్రార్థన చేసుకోవాలంటే ఇంట్లోనే చేసుకుంటా శుక్రవారం శుక్రవారం నమాజ్ చేసుకుంటాం
ండి అర్థం నాకు తెలియదు అందుకే అడుగుతున్నా
అంటే మా భాషలో అనకండి శెప్ప మీకు ఎలా చెప్తాం
అంటే మీ బ్యాచలో మీకు అర్థాం ఆ తెలుగులో అర్ధం ఉండదా దానికి
ఆహా ఉండదు
ఊ హు మంచిగా ఉండాలి ఇట్లుండాలి ఇట్లా ఉండాలి అలా ఉండాలి అని ఉంటదా అండి. అన్నా సౌండ్ తక్ కదా హలో
హా చెప్పండి ఏం చేసు
ఆ పక్కన మా అన్నయ్య పాటలు ఇంటుండు సౌండ్ వస్తుంద అని ఇటు వచ్చిన
ఇవి
ఇంకాండి మీరు ఏ ఎండకాలం సెలవులల్లో ఏం జేశారు
వాయిస్ కట్ అవుతుందండి
ఇప్పుడు ఇనిపిస్తుందాండి వేసవిసెలవులల్లో ఏమ్ జేసారు అంటే న్న మిమ్మల్ని మీరు
ఏం చేయట్ ఏం చేయాల మీరేం చేసారు
ఏముండదండీ లేవడం వండుకోవడం తినడం పడుకోవడం పని జేసుకోవడం ఇదే పని ఇంట్లో పని తీరద ఉడవదు కదా మీకు ఆ ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమా లే కొంటె చి కుటుంబమంటే ఇష్టమాండి
నాకు పె పెద్ద కుటుంబం అంటే త్ ఉమ్మడి కుటుంబమంటే ఇష్టం మీకు
అవును నా గూడా పెద్ద కుటుంబం అంటనేే ఇష్టం గాని ఇప్పుడు ఎవరు ఉంటలేరు కదండి అందరు ఇప్పుడు ఎవరు వాళ్ళ అంటూ ఉంటేళ్ళు ఒకప్పుడు పెద్ద కుటుంబం అందరుూ అందరు ఒ ఇంట్లోనే ఉండే వాళ్ళట ఇంట్లనే ఉంటే యేసుకునే వాళ్ళుట ఏదున్నా సర్వు సమానంగా పనులు చేసుకునే వాళ్ళట అందరూ సమానంగా అంత అ సమానంగా ఉండేదట ఇప్పుడే ఎవర ఉంటలు ఎవరు పెళ్లిి కాగానే మా కుటుంబం అంటే మా కుటుంబమ
ఎవరు వాళ్ళు వాళ్ళు ఉంటున్నారు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు
ఉ ఉమ్మడి కుటుంబం ఉంటేనే బాగుంటదండి ఎందుకంటే ఏదైన్నాపత వచ్చిన సాపత వచ్చిన మనవాళ మన బంధువులు అందరు వస్తారు చిన్న కుటుంబంలో ఎవరు ఉంటారు అండి ఎవరు ఉండరు నా నీ మన్నాతేవళ్ళ భ మీకు ఏ కర్రీ అంటే ఇష్టం అండి
నాకుహ
మీ మీరు మీకు వానకాలం అంటే ఇష్టమా ఎండాకాలం అంటే ఇష్టమా చల్లికాలం అంటే ఇష్టమా అండి
నాగైతే చలికాలం అమ్మ చల్లగా ఉండిది
చలా జా ను ఎందుకండి
ఆ
నాకు ఎండాకాలం అంటేనే ఇష్టం అ చల్లగా ఉంటదని ఇష్టం చలి అది చలికాలం చల్లగా ఉంటదని ఇష్ వన్
ఆ నీకు
హ నాకు ఎండకాలం అంటే ఇష్టం నాకు
నాకు అఫ్కోర్సు ఎండాకాలం అంటే కూడా ఇష్టం కానీ ద చల్లగా ఉండది ఇప్పుడు ఎండ పడుతుందిగా
ఎండకొడుతుందిగా ఊ.... ఎండ ఎండాకాలం అంటే ఇష్టం ఎందుకంటే అ చూ బడిలో చదువుకుంటున్నప్పుడు వేసే సల్లు వస్తే అందరి చుట్టాలు ఇంటికి వెళ్ళచ్చు ప్రశాంతంగా ఇంటికాడు ఉండొచ్చు అందరి తోటి ఆడుకోవచ్చు అలా ఎండాకాలం అ ఇష్టవండి చలికాలం వర్షాకాలం ఎట్లాగు బడికేళ్ళలిగాధ
కానీ నాకు ఇష్టం ఉండదండి అంత బురదబరదగుండిద్ది
నాకు కూడా నచ్చదు వర్షాకాలం అసలు నచ్చదు నాకు బూడదా అంత ఎంత వేరే అం బాగా అనిపియదు నాకు ఆ వాతావరణం చలికాలం అన్నా కొంచెం నచ్చుతదిగని వర్షాకాలం మస్ టది నచ్చదు అంత ఆగమాగ ఉంట ఉంటది ఎల్న అనిపిసది
ఉ
ఎండకాలం అయితే అందరు చుట్టాలింటికి వెళ్ళొచ్చు అలా మేనత్తలు మేనమామలు అన్నయ్య వాళ్ళు అలా అందరి ఇళ్లల్కెల్లాచ్ ఊ
కూడా వస్తాయి
సెలవులోస్తాయని ఎండ కలం ఇష్టంమనే అంటారు చాలా మంది ఆ మళ్ళీ సేయ్ కాలంలోంలోనే అన్ని ఏ ఏ బాధలు ఉండవ్ జరాలు రావ్ జలుబులు కావు ఏది కాదు వర్షాకాలమంటే ఎప్పుడు జ్వరమోస్తా ఉంటది చలికాలం అయితే ఊకె జ్వరం ఒసఉంటది జలుబైతా ఉంటది ఇంత బాగోదు ఉ అందుకే ఎండాకాలంలో అయితే అనారోగ్యానికి గురికాము బాగుంటది మళ్ళ మామిడి పండ్లు అవన్నీ మంచిగా దినోచ్చు ఇంట్లో కూర్చొని
మీ మీరు ఏ రెసిపీ బాగా చేస్తారండి
నేనా అన్ని వంటలు వండుతనండి ఇది ఆ వినిపిస్తలేదా అండి
మీకు ఏ రెసిపీ బాగా ప్చ్ మీకు ఏరేస్సీ బాగా చేయడం వచ్చా అంటున్నా
తిన్డి అది దాని ఏమి లేదు మీకు వినిపిస్తుందా నేన్ మాట్లాడేది
ఆ వినిపిస్తుంది చెప్పండి
నేను అన్ని బానే వండుకుంటానండి అది ఇదన్ని కాదు ఏది చూసినా నేను చేసుకుంటా తొందరగా ఠక్కునని
హుమ్మ్
నాకు ఎక్కువ
మీకు ఎంత మంది పిల్లలండి
మాకొక బాబండి
హు ఓక్ ఒక్కడేనా ఇద్దరు కాదా
ఆహా ఒక్కడే అయితే చికెన్ గోంగూర చికెన్ కూర తోటి పూరీలు అంటే నాకు చాలా ఇష్టం అండి అలా తినడం ఇష్టం
మ్మ్ హు పరో చపాతి చపాతి చికెన్ బాగుండిద్ దండి
ఏవో అండి నాకు చెపాతిల్ నచ్చవు చిక్ పూరిలంటేనే ఇష్టం నాకు
పలు అంటే ఇష్టం చపాతి చికెన్ బాగుండిద్ది
అవునా నాకు పూరీలు చికెన్ అంటే ఇష్టం
హ్మ్ ఎవరిష్టం వాళ్ళదే
హ్మ్ మీ మీరు ఏమి మంచిగా చేస్తారండి ఆ మీ మీర ఏది మంచి మీరు ఏ వంటకం మంచిగా చేస్తారు అంటున్నా
నేను బాగా వంటకాలు ఏమి చేయనండి మాల్గా చిన్న చిన్న అ చేస్తాను అంత పెద్ద
చిన్న చిన్న అంటే మ్యాగీ చాయ్ పెట్టడం అట్లాంటివి చేస్తారా ఆ వెేన్నీల్ వెట్టడం అలాంటివి చేస్తారా అండి
ఆ
చాలా పెద్ద పనుల్లో నేర్చుకున్నారు హ్మ్ సరే అండి మరి కోనేస్తాను నేను నా ఏయచ్చు కోన్
డిజైన్స్ యేస్తారా
ఆ
సరే